హ
హలో నేనా ఏం చేల ఖాళీగా ఉన్నా ఇంకా క
తీన్
లైబ్రరీకి వెళ్దాం లే అను
ఎక్కడికి అవునా నేను లైబ్రరీకి వెళ్తున్నాను మరి నువ్వు
నేనా నేను నేను క్యాంటీన్ నుంచి వస్తాను వస్తున్నాను కాఫీ తాగి వచ్చాను క్యాంటీన్ నుంచి వస్తాన కాఫీ తాగి
ఆ బాగుందిలై ఈ రోజుల్లో చాలా బిజీగా ఉంటున్నావు కదా
నిజమే అసైన్మెంట్స్ రికార్డ్స్ ఎగ్జామ్స్ అన్ని ఒకే సార్ వచ్చేస్తాయి ఈ చంపేస్తారు లాస్ట్ లో ముందు నుంచి ప్రశాంతంగా పెడతారు, లాస్ట్ వన్ మంత్ తో పై పై
అవును నా సిచ్యువేషన్ కూడా సేమ్ నీలానే ఉంది కానీ నాకు టైం సరిపోవట్లేదు అసలు.
ను నిజమే ఇంకా నువ్వు ఎగ్జామ్స్ కి ఏమన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినావా?
స్టార్ట్ చేశాను కానీ ఇంకా కంప్లీట్ కాలేదు, అట్లా వెల్ తుంది ఉంది ఫోన్ ఒకటి డిస్ట్రాక్షన్ చేస్తాను.
ఉహు ఇంకా ఏ సబ్జెక్ట్ నీకు కొంచెం ఎక్కువగా కష్టంగా అనిపించ
నాకైతే ఇప్పుడు సిగ్నల్స్ ఇస్తా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చాలా కష్టంగా ఉంది. అది కూడా కాన్సెప్ట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఎక్కువగా.
సేమ్ నాక్కూడ ఫస్ట్ ప్లేస్ లో ఉందా సబ్జెక్ట్ అసలు ప్రాక్టీస్ చేయాలనుకుంటా ఆ సబ్జెక్ట్ కి చానా ప్రాక్టీస్ చేస్తేనే వస్తది
మరి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతన్నావు?
నేనా నేను డైలీ కొంచెం టైమ్ పెడతాను దాని మీద అంటే అంటే కొంచెం కష్టం కదా. అందుకని డైలీ చదువుతా దాన్ని, ఇంకా నోట్స్ రాసుకుంటా వీ ఫ్రెష్ చేస్తాన్నమాట అంటే నిన్న చదివింది ఈ రోజు మళ్ళా
అది మంచి ఐడియానే బాగ
ఇంకా నువ్వు ఏమన్నా ఏం చేయాలనుకుంటన్నావ్ ఫ్యూచర్ లో?
సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. దానికి కూడా ఇప్పుడు ట్రైనింగ్ సమ్మర్ లో ట్రైనింగ్ తీసుకోలేదు, జావ ప్రిపేర్ అవుతూ ఉన్నా, మరి నువ్వు?
నైస్, నేను హార్డ్వేర్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కొంచం
హార్డ్వేర్ మేలే, చాలా మంచి ఫీల్డ్ అది.
ఇంకా సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ అంటివి కదా, కోడింగ్ ఏమన్నా నేర్చుకుంటన్నవా?
అవును అదే జావా నేర్చుకుంటూ ఉన్నాను. ఆ రోజు అట్లా వీడియోస్ చూస్తూ ఉంట, ఈ రోజు ఏం చేయలేదు.
ఈ కోడింగ్ అంటేనే డైలీ చేయాలి అప్పుడే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది, కోడింగ్ చేయ ల మని
నిజమే నువ్వు ఏ లాంగ్వేజ్ ని ఎక్కువ ఇష్టపడతావు కోయింగ్ లో?
నేనేమనుకుంటున్నా నాది హార్డ్వేర్ సైడన్నా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సి బాగా నేర్చుకునేస్తే ఆ తర్వాత చూస్తా నువ్వు జావా అంటివి కదా జావా నేర్చుకుంటా. అంట అన్నింటికీ ఫౌండేషన్ సీ నే కదా. వచ్చు బేసిక్స్ కానీ అంత డీప్ డెప్త్ గా రాదు కదా అని సీనే చూస్తాన్న
తేలే సి సి నేర్చుకోవడం వల్ల కొద్ది కొద్దిగా దానికి పైటన్ వెరైటల్ గా ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా రిలేటడ్ గా ఉంటుంది కాన్సెప్ట్స్ అయితే సేమ్ ఉంటాయి
అవున అవును కరెక్టే ఇంకా ఫ్రీ టై లో నువ్వు ఏం చేస్తా ఉంటావ్
సాంగ్స్ వింటూ ఉంటా మళ్ళీ బుక్స్ చదువుతాను
ఊ
కొన్ని మూవీస్ కూడా చుస్తాను అప్పుడప్పుడు
అవునా నేను అంతేలే నేను అంతే ఇంకా సాంగ్స్ నా కూడా వినాలంటే చాలా ఇష్టం
ఏ సాంగ్స్ ఎక్కువగా వింటావ్ నువ్వు
నేనా మెలోడీ సాంగ్స్ మంచిగా ఇంట ఇంకా నాకు ఇష్టమైన సాంగ్ అంటే బిలీవర్ సాంగ్ ఉంది కదా అది చానా ఇష్టం చం అంటే మోటివేట్ చేస్తుంది కాబట్టి కొంచెం బాగుంటుంది
సాంగ్ వే ఆ సాంగ్ ఎనర్జీ ఇస్తుంది బాగా మోటి అంటే మనల్నిను బాగా మోటివేట్ చేస్తుంది ఆ సాంగ్ నాకు కూడా ఇష్టము మళ్ళీ ఆ శ్రీ రామ్ సాంగ్స్ వింటూ ఉంటా బాగుంటాయి కానీ
ఉహు ఇంకా నీకు ఈ వీకెండ్ ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా
ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడాలి షెటిల్ ఆడాలి ఈ రోజు కూడా ఆడినాము షటిల్
అ
ఇంకా వీకెండ్ కి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను
సరే అయితే ఈ వీకెండ్ నేను రావడానికి ట్రై చేస్తా
సరే ఇప్పుడు లైబ్రరీకి వెళ్దామా అయితే
కొంచం ఊ అవునవును వెళ్దాం వెళ్దంలే ఇంకా తిన్నావా
తిన్నాను అది కాక నాకు కొన్ని బుక్స్ కావాలా దాంట్లో లైబ్రరీ లో మళ్ళీ ఇంకా చదువుకోనికి పోవాలా లైబ్రరీలో ఉ టే అందరు సైలెంట్ గా ఉంటారా కొద్దిగా వాళ్ళని చూసి ఇంట్రెస్ట్ వస్తది చదువుకుందాము అనేసి
ఉ ఇది కూడా కరెక్టే
ఊ రూమ్ లో ఉండి ఊరికే టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాం ఏదో ఒకటి చేసుకుంటు ఫోన్ చూసుకుంటా
ఊ
ఊరికే వెస్ట్ చేస్తున్నామా అనిపిస్తుంది కానీ చదువుత చదువుతా ఉంటే ఎందుకు
ఫోన్ పగలు కొట్టేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి
కానీ హ్హ్ కానీ ఫోన్ లేకుండా ఉండలేమె
అది కూడా నిజమే లె పిచ్చు నమస్తార్ నాకు ఒక్కొక్కసారి ఫోన్ మీద
తలకాయ నొప్పిచేస్తది ఆలోచించి ఆలోచించి బర్ర బయలిపోతుంది అట్లే హ్హ్హ్
ఎస్ అంతే
ఆ ఏందో ఏం పాడో ఎట్లా పోతుందో ఏమో ఏం రాసి పెట్టినాడో దేవుడు చూడాలి
రాస్ పెట్టుండని మీరు అయిసు తో మాను వదిలియ్యుంటాడు మీకే
హ్హు అవును కొన్ని ఖాళీ పేజీలు కూడా పెట్టిండొచ్చు కదా, నేనే ఏం చేస్తానో అవే అయితాయి అనేసి హిహి ఉహు
ఎలా ఉన్నారు అంతా మీరు వాళ్ళు?
ఆ బావున్నారు మరి ఎప్పుడు నుంచి కాలేజ్కి వస్తాను నా మీరు క్లాసెస్ స్టార్ట్ అయినాక వస్తావా
కావాలమ్మా అంటే మా అమ్మ చనిపిందంటడి కదా
అవునా
చున్ అప్పుడప్పుడు అవసరం మీ చెప్పింటు న నేను చనిపోయింది మాఅమ్మ ఊళ్ళో ఉంటను
ఎప్పుడు
ముందు సంవత్సర ఆగస్టే చనిపోయింది. ఇప్పుడు బట్టలు పెట్టాలంట కదా సంవత్సరానికి
ఆ అవుననవును అంటేనే
ఎన్సిడే పెడతాము ఇంకా పని అంత అయిపోదు అ వెన్స్డే నుంచి అంటే థర్స్డే నుంచి వస్తా
అవునా
అది ఎంత మతాం జరుగుతుందో చూడము. అంటే వచ్చేది నేను ఖచ్చితంగా లేకపోతే నేను ఇంట్లో లో ఉంటే ఏమో అయిపోతా, పిచ్చిదాని అయిపోతా.
అంతేలె హ్హ్హ్ అంతే లే ఇప్పుడు నేను ఏమనుకుంటును తెలుసా ఏం చేయాలో నాకు అర్ నువ్వే తాగలేదు అసలు ఏడున్నావ్ ఒక టయానికి ఇప్పుడు నీకు బయటే ఫస్ట్ ఈజీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర అస్తాలు ముకులు తీయాన్నేనా అసలు చదవలేను ఊరికే మామూలుగా రోజు ఇంటని చెప్ది వన్ హవర్ ఆ వన్ అవరు నైట్ ఓ క్లాస్ ఉంటుంది అది ఒకక్కటి వింటాండి అంతేమ అసలు బుకే తీయట్లేదు మళ్ళీ ఈడికొచ్చి కొద్దిగా చదువుతానా అట్లా అట్లా మళ్ళీ ఇంటికే పోవాల అనిపిస్తాంది ఏడున్నా ఒకటే లె ఎంత కష్టమైనా బాగా తిని చదువుకుందం లె అనేసి మళ్ళీ ఇంటికి పోతూ ఉన్నా ఒక త్రీ ఫోర్ డేస్ లో ఏమో ఎం జరుగుతుందో చూడాలి. ఒ ఇక్కడే ఉంటే ఒకవేళ నీతో కలిసి వద్దాం అనుకున్నా రైపుఇకి చూడాలి ఇంకా అ వెళ్లేదైతే వెళ్తాను అను ఉంటా మాక్సిమం
ఇంకేం మీకు పిసి కూడా మనీ కట్టాల అది ఒక బాధ కదా
అవును ఉండుకో కూడా నిజమే పీజీ మారాలన్నా ఇప్పుడు ఆ ఫిజీ మారాలన్నా లగేజ్ ఫీజీ కట్టాలా మళ్ళీ అది అక్కడ సపరేట్గా ఫోర్త్ ఇయర్ మొత్తం కుట్టాలా ఏంటో అందుకే ఇడనే ఉన్నా ఇంకా లగేజ్ ఓకే ఇడ మొత్తం అన్నీ ఒకేసారి మాట్లాడేసామా అందుకే ఇడే ఉండేశాం ఇంకా వన్ ఇయరే కదా ఉండేది వన్ ఇయర్ లో కూడా వన్ ఇయర్ మొత్తం యాడ ఉండము సరే అండి ఇంకేంటి
సరే లే అయితే మళ్ళీ మాట్లాదాం
హ్మ్ సరే బాయ్